హలో హలో చెప్పండి ఆ వినిపిస్తుంది మేడం చెప్పండి
ఒక పది నిమిషాలు మాతోటి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇస్తారా మేడం
ఆ ఇస్తాం మేడం చెప్పండి ఏం చేస్తున్నారు భోజనం చేసార
ఇంకా భోజనం చేయలే మేడం మీరేం చేస్తుందో మీ భోజ
ఏం లేదు మేడం ఖాళీగానే ఉన్నాం ఇంట్ల సెలవులు కదా వేసవి సెలవులు హాస్టల్ నుండి ఇంటి కాడికొచ్చాను
అవునా ఎం చదుకుంటుడ్రి
మేమా మేడం బి ఫార్మసీ థర్డ్ ఇయర్ ఇప్పుడు
తర్వాత ఏం చేయాలనుకుంటాడ్రూ మేడం మీరు
అంటే మాకు ఇప్పుడు థర్డ్ ఇయర్ మేడం మేము ఇంకొక వన్ ఇయర్ అయిపోయినాక ఫైనల్ ఇయర్ అయిపోతే ఎగ్జామ్స్ అయిపోయినాక ఏం ఫార్మసీ అన్నా మెడికల్ కోడింగ్ అన్నా చేయాల అనుకుంటాన్నాం మేడ
చదివ దాంట్లో ఫ్యూచర్ ఫ్యూచర్ ఉంద అనుకుంటుంటాం మేడం
ఆ వుంది మేడం
భోజనం ఏం చేసారు ఈరోజు
ఇంకా భోజనం మమ్మీ చేస్తుంది మేడం తినలేదు ఇంకా మేముడిగా టిఫిన్ చేస్తున్నాం అంతే మేడం ఎండలు కూడా బాగున్నాయి మధ్య ఎటు వెళ్ళలో ఎట్లా ఎంజాయ్ చేసారు మేడం మీరు మరి సమ్మర్ క్రిప్స్
నేను కూడా ఏం మండలు బాగున్నాయి అని ఇంట్లానే ఉన్నా
అవును మేడం ఇండి వేసవికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం మీకేమైనా తెలిస్తే మాతో షేర్ చేసుకోండి
ఎక్కువ ఎండకి తిరగకుండా చాలా మజ్జిగ తాగాలి
అవును మేడం
ాల బయటకి వెలా పో ఎండ కి తిరగకుండా లోపల ఉండాలి కొంత కూలర్ గార్డ్ ఉండాలే వాటర్ పోయాలే సాయంత్రంలాగాడు
సమ్మర్ సమ్మర్ అంటేనే మన గుర్తు ఇటుకొచ్చేది తాటి ముంజూ కాయలు కదా మీరు తిన్నారా మరి ఈ సారి మీరు
ఆ మేం తిన్నాం మేడం మీరు తిన్నార మేడం
తిన్నం మేడం
అట్లా బాగుంటాయి మేడమ్ మీ ఊరేం
ఇట్ల అన్ని మాది మరి అంత సీటీ కాదండి మళ్ళ ఏ ఊరు
పల్లెటూరా మేడమ్ సిటీ ఆ
నార్మల్ ఉంటది మేడం మరీ సిటీగా మరి పల్లెటూరా కానీ అవసరానికి దొరికే సామాన్లు నిత్యావసర సామాన్లు అన్ని దొరుకుతాయి మేడం షాప్స్ ఉన్నాయి బట్టలు షాప్లు ఉన్నాయి డి మార్ట్ సి మార్ట్ ఇట్ల అన్ని ఉన్నాయి ఆ మేడమ్
ఎండాకాలం నిమ్మరసం బాగా తాగండి మేడం కొబ్బరి బోండాలు తాగండి
ఆ అదే మేడమ్ సమ్మర్ అంటేనే బాగా ఎందరు ఉంట జ్యూస్లు లాగా అది జాగ్రత్త తినేసి పోవాలీ ఉండకూ పొద్దున కాకుండా ఈవినింగ్ టైం ఇంట్లో ఏమన్నా వర్కులు పెట్టుకుంటే మనకు కూడా బెటర్ మేడం
చాలా నలభై నాలుగు డిగ్రీల ఎండ ఉంది మీ ఫెండ్స్ మీరు హాస్టల్లుంటరా మేడం
అవును మేడం మాది హాస్టల్ ఇక్కడ కాదు కొంచెం దూరం ఆ ఊరు
హాస్టలల్లో ప్రైవేట్ హాస్టలా మేడం మీది గవర్నమెంట్ హాస్టలా
ప్రైవేటే అండి మాకు హాస్టల్ అంతా ఫుడ్ గవర్నమెంట్ ఇంకా గలీజుగుంటది కదండి ఫుడ్ అందుకని
అట్లనద్దు గవర్నమెంట్ భోజనం ఇప్పుడు బాగుం గవర్నమెంట్ ఇంత కష్టపడి పెట్టినప్పుడు మీరు ప్రైవేట్లలో చదువుతే గవర్నమెంట్ కు ఏం లాభం
అవును కాని అక్కడ ఏమంతలెవ్వండి గవర్నమెంట్ హాస్పి హాస్టల్లు
మ్ అదిగ భోజనం మంచిగుందా మేడం ఇది
బానే ఉంటది మేడం ఇగ ఇంటి ఫుడ్డులా లేకపోయినా కొంచమిగ ఒక ఒక లా ఉంటదిగ తినాలి ఇగ తప్పదు
మ్మ్
అవును మేడం
అమ్మకాల
ఏం చేస్తారు మేడం మరి మీరు ఖాళీ సమయంలో
మేము అయిపోయి మేడం ఇంట్లనే ఉంటాం చెట్లు పెంచుకుంటాం చెట్లున్నయి మా డ బాగా
అవునా మీరు ఎక్కువ ఫ్రూట్స్ పెంచుతారా మీరు లేకుంటే పూల చెట్లు ఇష్టమా మేడం మీకు
పూల చెట్లా మేడం మాకంత జాగా లేదు చిన్న జాగాలే ఉన్నది తొట్టిల్లలా పెట్టుకుంటం
అవునా ఏ ఏం పూలు ఇష్టం మేడం మరి మీ ఫ్లవర్స్ ఇష్టమా మేడం పెట్
గులాబీ చెట్లంటే మాకు బాగిష్టం మేడం మల్ల చెట్లు గులాబీ చెట్లు
ఆ చెట్లు పెంచడం గూడా మంచిది సమ్మర్ లో మనగినీడనిత్తయ్
అంత పెద్ద పెద్దయి కాదు మేడం చిన్న చిన్న చెట్లున్నాయ్ మా దగ్గర
అవునా మేడం చెట్లు పెట్టడం గూడ ఒక మంచి అలవాటే మేడం అ అదందరికుండదు ఎవరి బీజీ ల వాళ్ళు ఇగ సిటీలల్లో అయితే అవి కూడా పెట్టరు
ఆ సిటీలల్లో ఉండడానికే చోటుండదు పల్లెటూర్లలా మంచా విశాలమైన జాగా
ఉన్న ప్లేస్ లోను మనం మనం చెట్లు ఉంటాను అట్లేని చెట్లు కూడా పెరించితే మనకే మంచిది మంచి వాతావరణం చల్ల గాలి కావల్సిన పండ్లు కూరగాయలు పూలుని ఇస్తే చెట్లు పెట్టుకోవడం ఒక మంచి అలవాటు మేడం
అవున మేడం మీ ఇంట్లో ఉన్నాయి మ డం మరి పూలు చెట్లు పండ్లు
పండ్లు చేట్లు ఏం లేవు మేడం పూల చెట్లు ఉన్నాయి గులాబీ ఇలాంటిే
మరి ఇంతమంది అక్కజల్లాల మేడంమ్ మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు
నేనును మా తమ్ముడు ఇ మా తమ్ముడు మా సొంతూర్లోనే చదువుకుంటాడు ఇక వేరే చదువుల కోసం నేను ఇటువ ఒక ఊరికి వచ్చినాం మేడం మేమిద్దరమే మా మమ్మీ అంగన్వాారి టీచర్ మా నాన్న వంటలు వర్క్ చేస్తాడు
మరి మిమ్మల్ అంత దూరం పంపించి చదివిపిస్తుండుంది ఎలా చదువుతాను మేడం మరి బాగా చదువుకుంటుందా తల్లితండ్రుల కోరికా నేరవేరుస్తారా మరి మీ
బానే చదు బానే చదువుతున్నాం మేడం ఇప్పుడైతే ఇక ఇంకొక వన్ ఇయర్ అయిపోతే ఆ చదువు అయిపోతే ఇక దాని తర్వాతనే చూసుకోవాలి ఒక మంచి జాబ్ ఇంకా చాలు చదువు ఉంది మేడం ఇప్పుడు చదువు అంటేనే సముద్రం అన్నట్టు మనం ఎంత కోర్సులు నేర్చుకొని ఎంత ఎక్కువ చదువుతు దాన్ని బట్టి మన శాలరీ ఉంటుంది కదా మేడం అట్లా చూసి కొన్ని కోర్సులు చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే అప్పటికి మంచి జాబ్ వస్తుంది మేడమ్
పాతకాలం లాగా కాకుండా ఇప్పుడు అన్నిీ సంస్యలల్లో ఆడలే ఉన్నారు మేడం మీరు కూడా ముందుక వెళ్ళండి మంచిగా చదువుకోండి
ఓకే మేడంమ్ ఓకే తప్పకుండా
ఫ్రెండ్స్ మీరందరుూ ఒక ఊరుళ్ళనా లేకపోతే వేరే వేరే విలేజ్ వల్ల
మేడమ్
మీ ఫ్రెండ్స్ మీ రాస్ లా ఒక ఒక రూమ్ లో ఉంటారు కదా విలేజ్ వాళ్ళ లేకపోతే
అందరుూ మాఊరు మాఊరు వాళ్ళే మేము అంతా కలిసే ఉంటాం మా ఫైవ్ మెంబర్స్ కి ఒక రూమ్ ఇట్లా షేర్స్ ఉంటాయి ఒక రూమ్ లో త్రీ మెంబర్స్ ఫోర్ ఫైవ్ అట్లాట్లా ఇ మేము ఒకటే ఊర్ నుండి వచ్చినము బయట ఫ్రెండ్స్ తో అంత అలవాటు కాడానికి సమయం పడుతుందని మేమి ఇట్లా అందరము కట్టి రూమ్ అడిగినం
మంచిగా మీ ఊరు మీ యొక్క ఊరుోళ్ళంతా మీరు ఒక్క దగ్గనే ఉన్నరా ఏం
ఆ ఒక దగ్గరే ఉంటమండి ఉమ్
ఏంకా ఎంచేస్తుండ్రీ ఇప్పుడు
ఏం లేదండి వేసవి సేలవలు కాబట్టి ఇంట్లోనే ఉండడం తినడంలెవ్వడం ఇంట్లో పనులు ఉంటే చేయడం ఖాళీగానే ఫోన్స్ చూసుకుంటుంటామండి అంతే
కాలేజీ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయితుంది మేడం
పిల్లలు జూన్ థర్డ్ కి అని చెప్పారు కానీక ఎండలు ఉష్ణోగ్రత బాగా పెరిగేసరికి డేట్ ఎక్స్చేంజ్ చేసారండి మళ్ళా జూన్ ఎయిత్ వరకు స్టార్ట్ అవుతుంది ఇక అప్పుడు ఒక టూ డేస్ ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతామండి ఫాస్ట్
ఇంక మళ్ళీ సెలవులు గవర్నమెంట్ పెంచిండు
ఆ ఉష్ణోగ్రత బాగున్నది తీవ్రమైన ఎండలు ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఉష్ణోగ్రత ఉంది గా మేమున్న ప్రదేశంంలో
తమ్ముడేంచేస్తుంది మేడం మరి మంచి అ చదువు తాడా
ఎవరండి
మీ తమ్ముడు మేడం
చదువుతాడండి టెన్త్ టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఈ ఇయర్ ఇంటర్ ఇంటర్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇ య అయినాయి చేస్త బట్టి ఎడిటింగ్ అంటే ఇష్టం ఎడిటింగ్ చేస్తా అంటుండు ఇక పేరెంట్స్ ఏదో ఒకటి డిస్కస్ చేసి జాయిన్ చేస్తాడు మేడం త
ఆ మరి మమ్మి ఈ రోజు ఏం వంట చేసింది తినడానికి
వినిపియలేదు మేడం ఏమన్నారు
మమ్మీ ఏం వంటకాలు సిద్ధం చేసింది మీ తినడానికి
పప్పు అండి అలా మరి పప్పు చేస్తున్నారు ఎండకు ఎక్కువ అందరు ఇష్టంగా తినేది పప్పు, మజ్జిగ, చారు కాబట్టి తింట్లు మ్యాక్స్ ఇవే చేసుకుంటారు కాదాండి సండే స సండే అంటే ఏదో ఒక స్పెషల్ చేసుకుంటారు ఇక నార్మల్ టైమ్లో అంటే ఎక్కువ పప్పు పొయేసుకుంట కదండి
ఎ పని మేడం
అవును మేడం తప్పు తప్పు చేస్తున్నారు మనల్ని మీరేం ప్రిపేర్ చేసారండి మరి ఇంట్లో మీకు ఏ వంటకాలు వచ్చు మీకు ఏ ఫేవరెట్
అన్ని వంటకాలు చేస్తాను మేడం నేను
మీ వాయిస్ వినిపింయాట్లేదు మేడం కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి
ఫోన్ దగ్గర పెట్టుకునే మాట్లాడతన్న నేను అన్ని వంటకాలు చేస్తాన్ మేడమ్
మీరు ఏది ఇష్టంగా తింటారు మేడమ్ నాన్ వెజ్ ఇష్ట ష్టమా మీకు వెజ్ ఇష్టమా మే
వెజ్ ఇష్టం మేడమ్ మాకు
అవునా మేడం వెజ్ లో ఏ కర్రీ అంటే ఇష్టం మేడం
వంకాయ ఆలుగడ్డ కర్రీ అంటే ఇష్టం మేడం
అవున నాగుడ వన్ కాయ అంటే ఇష్టమ్ మేడమ్
చానా మంది ఎక్కవ వంకాయ్ ఆలుగడ్డ అంటేనే ఇష్ట ఇష్టం ఉంటాది మేడం
ఆ అవును మంచిగుంటది అది కూడా ఊ కొంతమందికి పడదు మేడం అది రాషెస్ వస్తాయి అంటుర్రు కానీ మాకైతే అట్లా ఏం కాలె మికల్ల అట్ల ఏమైన జరిగినాయా మేడం
అట్లాంటివి ఏం జరగాలే మేడం తింటూనే ఉంటాం ఎలాంటి జరిగినా తినాలని కోరిక ఉన్నప్పుడు ఆ కూర కర్రీ తినడమే
ఆ అవును మేడం అట్లనే ఉండాలి ఇష్టం ఉన్నాయి వండుకొని తినాలి మంచిది అదే ఆరోగ్యం
వెజిటేబుల్ కర్రీస్ తింటే మంచిది ఆరోగ్యానికి
అవును మేడం చాలా మంచి ది ఆరోగ్యంకి అదే ప్రోటీన్స్ ఇస్తే బలం ఇస్తూంది
బాగా మాట్లాడుతాను మేడం మరి స్టడీ లే ఎలా ఉన్నారో గాని వాకింగ్ ష్టా మంచిగా మాట్ తాండ్రు మేడం మీరు
థ్యాంక్ యూ మేడమ్ థ్యాంక్ యూ
మీవాయిసు కూడా చాలా బాగుంది
థ్యాంక్ యూ మేడమ్
అ చదువుకోండి ముందుగా ఓకే మీ అమ్మోల్లె మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ
ఆ థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగా మాట్లాడారు మీరు
ఓకే మేడం థ్యాంక్ యూ మరిఉంటా
ఏమి ఏమి
కట్టయిన్